మాచప్పర్.
ఇంకేంటి మరి మీరు ఫస్ట్ నుండి టెన్త్ వరకు చదువుకున్నారు కదా.
అవును.
మీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీరు కలుసుకున్నా ప్చ్ అంటే కలిసి చదివినా అన్ని అనుభవాలు ఏవి గుర్తుకొస్తాయి కదా అన్ని.
అన్ని గుర్తుకొస్తాయి సిస్టర్ చానా బాధ అనిపిస్తది. ఏ చిన్నప్పటి నుంచి చదువుకున్నాముగా ఫ్రెండ్స్ మెమోరీస్ టీచర్సు.
టెన్త్ అంటే వన్ టూ నుండి టెన్త్ వరకు మీరు ఏ ఏ ఏ స్కూల్ లో చదువు నుకున్నారు అంతా టోటల్ గా.
నర్సరీ నుంచి నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకేమో శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ చిన్న ముప్పరంలా.
ఉమ్
ఆహ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకేమో సీట్ వచ్ వచ్చింది ఆహ్ కల్వాల మోడల్ స్కూల్. ఆహ్ అవును.
సిక్స్త్ నుండి టెన్త్ వరకు.
ఆహ్ అవును మీకెళ్ళి ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ తెల్వాల మోడల్స్కుల్లా సీట్స్ ఏమో ఫ్రీ గీస్తున్నారు. గర్ల్స్ కైతే సిక్స్త్ సిక్స్త్. టెన్త్ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ హాస్టల్ కూడా. ఆహ్ ఎబ్బో అయిస్త. కెళ్తే వాళ్ళ డేస్ చేయాలి ఇగా.
అంటే ఎగ్జామ్స్ రాయకుండానే సీట్ ఫ్రీ ఇస్తున్నారా.
ఈ ఎగ్జామ్ డేట్ అయిపోయిందిగా ఒకవేళ. ఇలా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు చె చెప్పండి నేను. జాయిన్ జేపిస్తా ఇంకా నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ ఉందిగా నావి ఇంకా దాంట్లా. జాయిన్ చేపిస్తా. ఇగ మనకు దగ్గర వాళ్ళు. ఎవరైనా ఉంట అంటే నేను జాయిన్ జెపిస్త నాకు చెప్పండి ఏం ఎవరైనా ఉంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు సెకండ్ ఇయర్
కంపల్సరీ చెప్తా అంటే బాయ్స్ కాకుండానా ఓన్లీ లేడీస్కేనా
ఇద్దరనే ఏం గాదు గర్ల్స్ అయితే హాస్టల్ అక్కడ కంపల్సరీ
అంటే ఒక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా పర్వాలేదా
ఫోర్ ఫైవ్ అయినా ఏం గాదు ఈవెన్ వన్ అయినా ఏం గాదు
అవునా
హా
నేను చెప్తా కంపల్సరీ చెప్తా
ఇంకా మీ ఇద్దరు బాబులు ఏ క్లాసు
బాబు పెద్దోడేమొ ఫస్ట్ క్లాస్ చిన్నోడు ఎల్కెజీ
అవునా ఇద్దరు ఎట్ల ఎవరు మంచిగా చదువుతారు
చిన్నోడే బాగా చదువుతాడు పెద్దోడు కూడా చదువుతాడు గాని బయట పడడు
అవునా మీరు చెప్పండి
తరా మరి
ఆ చేస్తారు ఎప్పటి రోజు చేస్తారు ఇక ఎగ్జామ్ అయిపోతుంది ఇగ ఇగ ఎవరిదో కలవలేము ఇగ ఒక ఫ్రెండ్ ది ఎంగేజ్మెంట్ అని అంటున్నారు ఏమైతదో ఇంకో ఫ్రెండ్ ది ఏమో మ్యారేజ్ అంటున్నారు ఏమైతు చదో ఇంకా
ఇప్పుడు నీ నీ బ్యాచ్ ఫ్రెండ్సా
అవును మా బ్యాచ్ ఫ్రెండ్సే
ఎందుకు మరి ఇంత త్వరగా
ఇగ వాళ్ళ పేరెంట్స్ దికి తెలుసు మనకేం తెలుసు
ఎయిటీన్ ఇయర్స్ లో మ్యారేజ్ చేయొద్దు కదా
ఏమో ఇక తెలియదు ఇక ఎట్లున్నారు ఇక బయట నీకు తెలిసిందిక
ఇగ ఇప్పుడు అంగీకరించట్ లేరు కదా చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేయొద్దని
అంటే ఎంగేజ్మెంట్ చేసి ఆగుతారు గావచ్చు తెలియదు మనకి ఇక వాళ్ళ అంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు
అవునా అసలు పెళ్ళి చేయ వ ఇప్పుడు పెళ్ళి చేయద్దు కదా అది ఎంగేజ్మెంట్ చేసుకొని ఏం లాభం
సో ఇగ వాళ్ళ పేరెంట్స్ ఏమని అనుకుంటున్నారో తెలియదు మనకు
అయినా అది వాళ్ళది అది వాళ్ళకి తెలుసు ఇగ
అవును మీకు రిలేషన్ వాళ్ళు
అవునా
ఆ ఇగ లక్ష్మీపురం ఉందిగా. లక్ష్మీపురం ను ఇక్కడ నారాయణపురం ఇవ్వలే ఆ ఆలేరు దగ్గర వాళ్ళ ముగ్గు గురుంటర్ చూడు అక్కా చెల్లెలు
అవునవును
వాళ్ళని ఎవరు వాళ్ళు ముగ్గురు ఎట్లు ఉన్నారు మీకు చూసిందేగా.
అవునవునవును తెలుసు.
మీ రిలేషన్ అంతేనా వాళ్ళు ఒకసారి చెప్పింది. ఆమె కాలేజ్ లా
అవునా
ఆ అయితే ఆ తెలిసు సో మా కొంచెం దగ్గర రిలేషన్ అని నేను చెప్పిన
అవునా
ఆ తెలుసా మీకు
తెలుసు
అవునా
నువ్వ్ మంచిగ చదవాలె మీ పేరెంట్స్ కూడా నీకు యాక్సెప్ట్, యాక్సెప్ట్ చేయాలి.
ఆ చదువుకుంటా సిస్టర్.
బాగనే చదువుతుంది, అనే ఆలోచన వాళ్ళలకు వచ్చేలా చదవాలి. చిన్న ఏజ్లోనే ఇలాంటి పెళ్లి ఆలోచనలు రావద్దు.
ఆ ఓకే
ఇంక్ ఏంటి మరి
ఇంకేం లేదు సిస్టర్ మీరే చెప్ప్. చ్చెప్పలె
నువ్ తిన్నావ్ గద
ఆ తిన్న సిస్టర్ నువ్ తిన్నావా
ఆ మ్యారేజ్ లో మొత్తం ఎంజాయ్ చేసీ
గొంతు పోయింది సిస్టర్ నాది.
నాదీ సేమ్ ప్రాబ్లం.
అయినా మీరు వన్డేనే వచ్చిరుగా అంత ఎంజాయ్ చేసిర్రా.
నాకా ఆ మినరల్ వాటర్ పడదు.
అవునా అయ్యో ఓ వచ్చినప్పుడు నాకు చెప్తే మంచిగాండుగా.
ఆ ఆ
నాకు వచ్చినప్పుడు నువ్వు చెప్తే నేను జనరల్ వాటర్ ఇద్దునుగా తెస్తునుగా, ఇక్కడనేగా మా దగ్గరనేగా.
థమ్సప్ అంటే కొంచెం కూల్ డ్రింక్స్ బాగానేది అయినా
అవునా కూల్డ్రింక్స్ వల్ల కావచ్చు.
అవును
ఆ ఓకే సిస్టర్ టర్ మరె ఉమ్ తర్వాత కాల్ చేయండి
సరే